తిను జేయచు
చెయచ్చా
ఆ అదేం కాల్స్ అత్
ఒస్తుంది తే ఓకే ఎట్ల మరిందాక్ క వచ్చింది వేస్ట్ కాలేదు ఇగద్ ఎ బాగుంటాది అవునా ఆ ఒక్క
హ్మ్ రీ సౌండ్ వస్
అవునా హ్మ్ మా డాడీ గారు వచ్చారండి చూస్తున్నారు డాడీ ఏమో అండి మరి తెలీదు సిగ్నల్ ప్రాబ్లమే పోల్డాల్ ప్రాబ్లెమ్ వాళ్ళనేమో
ఇంతసేపు రాలే కాండి అప్పుడు మరి
ఏమో అండి మరి
ఆయ్ ఉమ్మ చెప్పండి ఏమన్ మా స్టోరీస్ దో
జరకు జ జరు మ డాడి గారొచ్చారు
ఆ
ఇప్పుడే వచ్చారు ఏమైనా లేట్ అవుతుండి
సెల్లుకు ప్రాబ్లం ఉన్నట్టుందండి
ఏడిపియ్యకు ఇంగ దా ఏం తెచ్చిండు ఆళ్ల సంచలా మా డాడ్ ఏమో తెచ్చినండి అటండి ఓకే అండి
ఆ
కట్ట కట్టెలు ఉన్నాయండి బాబు కట్టెలు వాడహం
వాడరా అండి
వాడతాం వాడతాం అండి మా వాళ్ళ అందరూ చేసుకోవాల అండి మా వాళ్ అందరు ఇస్తారండి మా సెల్లులు షాపులు
చేసుకోండి ఇతర అంటే అట్లా ఉండదు కదండి ఇందులో
కాదండీ ఇప్పుడు మీరు మీ ఫోన్ చేస్తే అన్నయ్యకి వచ్చింది కదా అట్లా వీళ్ళకి వెళ్తే ప్రాబ్లం కాదా మ్మ్ హ్మ్ ఎట్లా అండి మరి డిస్కషన్ చేయొద్దా
చెయ్యొద్దు కదా అండి
అవునా
ఆ ప సనలుగా ఉంటది గానీ గందులో గింత మాట్లాడద్దు కదా
మ్మ్ హ్మ్ అవునా అట్లా చేయొద్దా సారీ అండి మా వాళ్ళు బియ్యం బట్టిచ్చారండి
దేనికండి
బియ్యం పట్టిచ్చారు తిన్ టానికి అలా పొలంలో బండిచ్చుకున్నారు బట్
ఆహా వడ్లు పట్టిచ్చారా అ
ఆ
బియ్యం పట్టిచారు బియ్యం పట్టిచారు ఇచ్చారని అంటే
హమ్మ్ కాదు కాదండి వడ్లు పట్టించారు నాలు కింటాలైనీ ఎనిమిది బస్తాలు వచ్చాయం డి
ఆ మ రా ఆడిబిట్టే బస ఆ అమ్మ తీసుకెళ్ళాలి కదాండి ఎందుకు ఇవరట మరి మీరు ఇస్తలే రండి ఆడబిడ్డకు
మేం ఇస్తమండి వాళ్ళు ఇవ్వరట
అట్ట ఎట్ల కుదిర్తద ఇయాలంటే సరిపోకపోయినా సరిపోకపోతే కొన్నుకొచ్చి థీనాలీ గాని పట్టించినప్పు ప్రియాల కదండి
మం ఏం జేయలేం కదండి ఇగ ఏం చేస్తాము ఇయనన్నప్పుడు
అలిగర అంటే మీరు సైలెంట్గా పోతారా అండి
కదండీ
గట్ల సైలెంట్ గా బో త ఎట్ల కూర్తదాండి సిగ్నల్ కట్ అయితందండి
అయ్యో సిగనల్లు లేవండి వినిపిస్తుందా
ఆ ఆ వినిపిస్తుంది ఇప్పుడు
బయట బయట ఉంటే మా బాబు నీ ఎడిపిస్తునారండి అందుకే ఇంట్లోకి వచ్చా
ఆ
మ్మ్ స
మరి మీరు పూతులు ప పోయి ఓస్తారు కానే మధ్యాహ్నం అయితది కదా రేపు ఎ టైమ్ కి తోలు వోస్తారండి మరి
మధ్యాహ్నం వచ్చాక వెళ్తామండి
మధ్యాహ్నం అంటే ఏముందండి మీరు ఎట్లా అయినా రెండు మూడు అయితది
ఏం చేద్దామండి పోయి రావాలి తప్పది ఇగ ఏ టైం అయినా వెళ్ళాలి రావాలి తోలలి రావాలి మళ్ళీ డు రోజుల్ నుంచి ఇబ్బంది అయితుంది కదా పువ్వు పౌడర్ వస్తుంటే మ్మ్ ఏ కొత్ తాగ అప్పుడే స్టార్ట్ టింగ్ కాబట్టి రెండు మూడు రౌండ్స్ వేయమంటున్నారండి
ఆ
రెండు మూడు రౌండ్స్ ఎట్లయిన ఎయ్యొచ్చు మరి పౌడర్ వస్తుంటే పది పది రౌండ్స్ వయమంటూరు
అమో
ఎట్లాడి మరి అందుకే రేపూ అయితే కొంచెం రెండు మూడు రౌండ్లే కాబట్టి గెలిసేసి వెళ్ళొచ్చ
ఆహా
హుమ్ మా మరదలు గారండి కొత్తిమీర గ్లాస్ వాటర్ గ్లాసులో వాటర్ పోసేసి అందులో పెట్టెసారండి ఆరిపోకుండా
బాగుందా అండి అట్లా
ఐడియా బాగుందండి మేము ఎన్నడ పెట్టలేదండి మాకు ఫ్రిడ్జ్ ఉందాని ఫ్రిడ్జ్ లో పడేస్తాం
ఫ్రిడ్జ్ మన్ ఫ్రిజ్ మంచిదా చెడ్డదా అండి
కొన్నిటికి మంచిది కొన్నిటికి చెడ్డదండి ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే వేడి చేస్తదండి బాగా బాగా కూల్ వాటర్ తాగొద్దండి
ఆ
అన్ని కూరగాయలు ఎప్పటికి అందులో పెట్టుకోవద్దండి బాగుండవ్
ఆ ఫడ్జి దేనికి పని చేతదండి మరి ఇంకా
ఎందుకంటే పెరుగున్న వాళ్ళకు పాలున్న వాళ్ళలకు మంచి పని చెతదండి
ఆ
పెరుగు పాలు అందులో వేట్టుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటాయండి దీనికి అయితేనే పని చేస్తది మంచిగా ఈ కాలయిపోయాక అండి తర్వాత చేస్తా అండి ఫోను
ఆ
ఈ కాలు అయిపోయాక
ఓకే
తీ కి అట్లా చేస్తా కొద్దిసేపు మా డాడీ తోటి మాట్లాడి
ఓకే
చేస్తా అండి మా కొడుకు గారు మాకు కోడలు గారు షేర్ చేసుకుంటారండి టమాటా పండు
అమ్మా
ఆ షేరింగే చేసుకుంటున్నా మా కొడుకు గారు చుంచి ఇస్తున్నారండి కొడుతున్న రండి మా కోడుకు గారిని హమ్
ఆమ్ మాట్లాడు మాట్లాడండి ఇంకేమన్నా
తిన్నారా అండి మధ్యాహ్నం
తినలేదండి పడుకున్నామండి టీవీ చూసుకుంటూ
తుంది కదా అండి ఎట్లా మరి
అసలు బడి పనులు చేసినంకా తింటామండి
మీకు మళ్ళీ శారీస్ వస్తున్నాయా అండి రేవంత్ రెడ్డి శారీసు
లేదండి ఇస్తామన్నారు కానీ మేమే వద్దన్నామ అం
ఎందుకండి అయిపోయారా అండి మీట్ కారం మీరు మేడారంలో ఉనే మేడారంలో ఉన్నాయి తెస్త రా అన్నారు కదా
తెచ్చాము కదా పని చేశాము కదండి
ఏడారంలో ఉన్నాయి తెపిస్తారా
ఆ
వలిసేసరికి అయి అయిపోతాయండి స్వీట్ కార్న్ కాంకులు అంటా వలసేసరికి ఉంటాయా అంటే పిల్లల్లో కూడా
వోలుస్తడా కండి ఊడక బెట్టడానికి
స్వీట్ కార్న్ కాంకులుంటా పచ్చి తెచ్చారండి
అవును
పిల్లలు ఉన్నప్పుడు వలసేసరికి అవి ఉంటాయా అండి
వలసుడు కాదండి ఉడకబెట్టి మనిషికి ఓ ముక్క తుంచుకొని తినండి ఇయా అంటున్నా
అంటున్నారండి మీ మరదలు గారు వొలిసి ఉడకబేడతా అంటే పిల్లలు తి ట్టర్ మొత్తం పచ్చియే
వొలిసి ఉడక బెట్టు కుంటరాండి
ఆ చేస్ స్థారట అట్లనే హ్మ హ్ మా సైడ్ ఉడకబెట్టుకుంటామండి మేమైతే
మా సైడ్ కూడా తీసి ముక్కల్ ముక్కల్ దంచి ఉడకబెట్టుకుంటాం
అ మేము గూడా అట్లనే చేస్తాం కాగానీ మా మరదలు గారు ఒలిసి ఉడక పెడుతున్న ఎందుకో మరి హ్మ
ఉమ్
చేయండి విజిటేబుల్స్ సంతా అయిపోయిందా అండి ఇకాడ
అర్ధం కాలేదండి
దండి
నిన్న శుక్రవారం అయిపెందండి ఎల్లా లేదా అండి
మాకు రేపండి
మంగళవారం ఒకటి శుక్రవారం ఒకటి ఉంటుందండి
మంగళవారం లాంగు కదా అండి
లాంగ అయినా పో వెళ్తామండి
అవునా ఉ ఎట్లండి మరి కూరగాయలు ఉన్నాయా